హలో నమ నమస్తే అండి
హలో
హలో నమస్తే అండి, హలో వినిపిస్తుందా
వినిపిస్తుంది నా వాయిస్ మీకు వినిపిస్తుందా ఆ అనిపిస్తుందండి
ఏం చేస్తారండి
మేము మార్నింగ్ కదండి టిఫిన్ ప్రిపేర్ చేస్తూన్నాము
నేను టిఫిన్ ప్రిపేర్ చేస్నానండి నేను ఈ రోజు పూరీ వేద్దాం అనుకుంటున్నా మీకు పూరీలు వచ్చా
అది చాలా మంచి పద్ధతి అండి నేను చపాతి చేసే టైమ్ నాకు నాకు కుదరట్లే దని
హలో హలో